హలో
హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి ఎలా ఉన్నారు?
బాగున్న. మీరు బాగున్నారా?
ఆ బాగున్నామండి. నేను బాగున్నాను. ఇప్పుడేం చేస్తున్నావు?
నేను చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తు ఉన్నాను.
అవునా ఏ కోర్స్ చదువుతున్నా చదివావు?
నేను డిగ్రీలో బీకామ్ చదివాను.
బాగుంది. నేను బీటెక్ పూర్తి చేశాను.
అబ్బా బీటెక్ అయితే, చాలా అవకాశాలు ఉంటాయి కదా!
అవును. కానీ, పోటీ కూడ చాలా ఎక్కువగా ఉంది.
నిజమే మంచి విద్య ఉంటే, మంచి ఉద్యోగం దొరుకుతుంది.
నీకు ఏ రకమైన ఉద్యోగం కావాలి?
నాకు బ్యాంక్ ఉద్యోగం చేయాలని ఉంది.
బ్యాంక్ ఉద్యోగానికి చాలా పరీక్షలు ఉంటాయి.
అవును. అందుకే, నేను కోచింగ్ కూడ తీసుకుంటున్నాను.
ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నావ్?
అనంతపూర్. ఆ చదువు ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమవుతుంది.
బ్యాంక్ ఉద్యోగానికి చాలా పరీక్షలు ఉంటాయి. అందుకే, మ్ అవును విద్య మన భవిష్యత్తును మార్చగలదు.
పాఠశాలలో ఉన్నప్పుడు మనం అంతగా ఆలోచించలేదు.
నిజం. ఎప్పుడైతే ఆలోచించాం అప్పుడైతే ఆటలే ఎక్కువగా ఆడేవాళ్ళం.
ఇప్పుడు చూస్తే చదువు విలువ తెలుస్తుంది.
ఎవరికైనా పెళ్ళిళ్ళైనాక అన్నీ తెలుస్తాయి.
మంచి విద్య ఉంటే, మంచి ఉద్యోగం వస్తుంది.
మంచి విద్య ఉంటే, మంచి ఉద్యోగం వస్తుంది.
నువ్వు రోజుకి ఎంతసేపు చదువుతావు?
సుమారు ఒక ఐదు ఆరు గంటలు చదువుతాను.
చాలా బాగుంది. క్రమం తప్పకుండా చదవాలి.
అవును లేకపోతే పోటీ పరీక్షలు క్లియర్ చేయడం కష్టం
ఇప్పుడు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారు
ఎందుకంటే, అది స్థిరమైన ఉద్యోగం కాబట్టి అందరూ కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగమే
ప్రైవేటు ఉద్యోగాల్లో జీతం ఎక్కువగా ఉంటుంది.
కానీ భద్రత తక్కువ ఉంటుంది.
నిజమే. అందుకే, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్నారు.
నీకు ఏ ఉద్యోగం చెయాలనుంది?
నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేయాలని ఉంది.
అద్భుతం. ఐటి రంగంలో మంచి అవకాశాలున్నాయిగా.
అవును. కానీ, స్కిల్స్ కూడ చాలా అవసరం.
చదువు మాత్రమే కాదు. నైపుణ్యాలు కూడ అవసరం.
కమ్యూనికేషన్ స్కిల్స్ కూడ ముఖ్యమే.
అవును ఇంటర్వ్యూ లో అది చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ లో ఎన్ని కమ్యూనికేష స్కిల్స్ ఉన్నా కూడా, పోయ్యే వాళ్ళకు పోతాయి. లక్ ఉండాలి కదా!
మనం కాలేజీలో ఉండగానే, స్కిల్స్ నేర్చుకోవాలి.
నిజమే. అప్పుడు ఉద్యోగం పొందడం సులభం.
ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు కూడా చాలా ఉన్నాయి
అవును వాటితో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు
అలాగే మంచి ఉద్యోగం కూడా జీతం స్థిరంగా చేస్తుంది
కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చు
అవును ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా వస్తుంది కానీ లక్కు కూడా ఉండాలి లక్ లేని మనం ఏమి ఎంత కష్టపడినా వేస్టే
మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది
కాబట్టి చదువు మరియు కష్టం రెండు ఇగ అవసరం
నేడు విషయాలను మాట్లాడుకున్నాం
అవును ఈ సంభాషణ నాకు ప్రేరణ ఇచ్చింది
ఇక నుంచి మనం మరింత కష్టపడాలి
ఖచ్చితంగా మంచి ఉద్యోగం పొందే వరకు ప్రయత్నం కొనసాగిద్దాం కానీ మనకు అడ్డంకులు వస్తె మనం సాధించలేం అన్ని మనం అనుకున్నేటివి ఏం జరగవు కదా ఫస్ట్ లక్ ఉండాలా దేనికైనా
ఊ కరెక్టే ఇంకా చెప్ ఇంకా చెప్పండి ఏమైనా
ఏమున్నాయి ఏం చేశారు
హలో
ఆ ఏం చేసారు వంటలు
అవే ఏం ఏం చేయలే ఇంకా మేము ఇవన్నీ పెడతా ఉన్నాం
అవునా సరే అల్లన్ ఉర్లగడ్డ కూర ఎట్లా చేయాలో చెప్పండి
హ్మ్ హు దానికోసం మమ్మి
హలో
హలో ఇగ గ్రా ఇది నేను ఇంక్ ఏ
ఆ
తిన్నార్
హలో
ఇప్పుడు ఏం ఎక్కడ ఉన్నావు ఎక్కడ చదువుతున్నావు
నేను మా చెల్లలో చదువుతున్నా
వేరొద్ద మ్మ్ నేను ఇంక గ్రామంలోనే చెప్తున్నాను గ్రామం లోను చదువుతున్నాను హలో
ఆ ఆ
గ్రామంలో చదువుతున్నాను నేను
గ్రామంలో చదు చదువు ఎలా ఉంది
గ్రామంలో స్కూల్ చిన్నగా ఉంటుంది
నగరం స్కూల్ చాలా పెద్దగా ఉంటాయిగా
మా గ్రామంలో టీచర్లు తక్కువగా ఉంటారు
నగరంలో టీచర్లు ఎక్కువగా ఉంటారు
మా దగ్గర లైబ్రరీ సదుపాయం కూడా తక్కువ
నగరంలో పెద్ద లైబ్రరీలు ఉంటాయి
కంప్యూటర్ ల్యాబ్ కూడా చిన్నదే మా గ్రామంలో
నగరంలో చాలా పెద్ద ఉంటాయి కదా కానీ డబ్బులు ఎక్కువ ఉంటాయి
కానీ గ్రామంలో ప్రశాంతంగా వాతావరణం బావుంటుంది
అవును నగరం చాలా షాబ్ధంగా ఉంటుంది
గ్రామంలో కాలుష్యం కూడా తక్కువగానే ఉంటుంది
నగరంలో ట్రాఫిక్ వల్ల కాలుష్యం ఎక్కువగా ఉంటుంది
మా దగ్గర ఆటస్థలం పెద్దదిగా ఉంటుంది నగరంలో ఆటస్థలం కొంచెం చిన్నగా ఉంటుంది
గ్రామంలో విద్యార్థులు తక్కువగా
నగరంలో విద్యార్థులు చాలా ఎక్కువగా ఉంటారు
అందుకే టీచర్ అందరికీ ఎక్కువగా శ్రద్ధ చూపగలరు నగర గ్రామంలో అయితే
కానీ నగరంలో మంచి కోచింగ్ సెంటర్లు ఉంటాయి
గ్రామంలో కోచింగ్ సెంటర్లు చాలా తక్కువ
నగరంలో అనేక కోచింగ్ సెంటర్లు ఉంటాయి
గ్రామంలో జీతం చాలా సాదాసేదిగా ఉంటుంది
నగరంలో జీవితం వేగంగా ఉంటుంది కానీ గ్రామంలో ప్రకృతి చాలా అందంగా ఉంటుంది నగరంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి
నిజమే నగరంలో చదువుకు ని మ నిజమే నగరంలో చదువుకు మంచి చదువు అపాయాలు ఉన్నాయి
గ్రామంలో కూడా విధి అభివృద్ధి చెందుతోంది
అవును ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల్లో కూడా మంచి స్కూల్ పెడుతు ఉంది
చివరికి చదవాలని ఆసక్తి ఉంటే ఎక్కడైనా విజయం సాధించవచ్చు
అ అది చాలా మంచి విషయం అవును కష్టపడి కష్టం చేస్తే ఎక్కడైనా మంచి భవిష్యత్తు సాధ్యం
అ సరే మీేరు మంచి సర్చ్ జరిగింది
అవును మళ్ళీ కలుద్దాంటి రేపటి రోజు మంచి విషయంతో
సరే